హలో
హలో బాగున్నారా బావున్నావా
ఇలా బావున్నాం ఎలా ఉన్నారు
మేం కూడా బావున్నాం ఏం చేస్తున్నారు ఏం చేయట్లే ఈ రోజు మార్కెట్కి వస్తావా మా మంగళవారం ఏం చేయట్లే ఈరోజు మార్కెట్కి వ స్తవా మంగళవారం
ఆ వెళ్దాం
సారి పోయిన సారి ఎళ్ళలేదు
మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయంట కదా
ఆ బాగా రేట్ ఎక్కువుంది అరవై రూపాయల కేజీ టమాటా ఇచ్చారు ఆ అయితే నేనేం చేసాను కూరగాయలు అన్నీ తీసుకోవడం అయిపోయాక గాజులు ఆ బొట్టు బిల్లలు అన్నీ అమ్ముతారు కదా ఒక ముసలావిడ
ఆ చాల బాగున్నాయ్ అంటగా ఆమె దగ్గర గాజులు బొట్టుబిల్లలు గిట్లా
ఆ ఆమె దగ్గరకి కెళ్ళి అవన్నీ తీసుకున్నాను అయి అయితే ఇంకెవరికైనా కావాలంటే చెప్పమ్మా షాప్ తీషేస్తున్నా అని చెప్పింది ముస్లామా
హోల్సేల్ ధరకే ఇస్తంది ఇప్పుడు తను
హ్మ్ ఎల్దామా వస్తావా వస్తావా మార్కెట్కి ఆ వస్తా హ్మ్ ఇక్కడ కషం షాపింగ్ మాల్ల్లో కూడా బాగున్నాయ్ అత్తగా
ఆ బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి చాలా బాగున్నాయి అంటగా
హ్మ్ కాసం షాపింగ్ మాల్ల్లో బాగున్నాయ అంట మంచి ధరలు మంచి మంచి ధరలకు ఇస్తున్నారు మనకి దగ్గట్టుగా
హ్మ్ ఆ ఆఫర్ కూడా ఉందంటాగ ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ ముందుందని
ఆ ఆఫర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది మ చిన్నోడికి ఎంటికలు తీసినప్పుడు ఒక చీర తీసుకున్నా ఎనిమిది వందల యాభైకే చాలా మంచి ఇచ్చిండు అసలు రేటు
అందులో కూడా మంచి ఉంటది క్లోత్ బాగుంటది
ఆ మళ్ళీ ప్రతి ఒక్క హ్మ్ ప్ర ప్రతి ఒక్క బట్ట మనం వేసుకొని చూడొచ్చు
హ్మ్ దాంట్లా టైలర్ కూడా ఉంటది కదా హ్మ్
ట్రయిలర్ రూమ్ ఉం ఉంటది మంచి సవలతులు ఉన్నాయి మంచిగా ఉంటాది
హ్మ్ నేను కూడా వెళ్లిన కాస్ షాపింగ్కిి
హ్మ్ అన్ని సవలతులు ఉంటేనే మంచి ఉంటది అన్ని సవలతులు ఉండాలి మనకి హ్మ్
ఆ శారీ మీదకి గాజులు అవన్నీ తీసుకున్నావ నువ్ అప్పుడు
ఆ తీసుకున్నాను ఆ ముస్లామా దగ్గరే తీసుకున్నాను చాలా బా మంచిగా అనిపిం వచ్చింది మళ్ళీ షాపింగ్ ఎళ్తే కూడా కలిసి ఎళ్ళాలి
ఆ అవును ఆ ముస్లాలమ్మమ్మ సారి సారి దారికి
హ్మ్ ధరలు సిరంగా మంచిగా ఉన్నాయి. అనుకూలంగా
అవును తక్కువ ధరకి ఇస్తాది. మనం అడిగినట్టి ఇస్తది. ముసలమ్మ
ఉమ్ అలాంటి వారి దగ్గర తీసుకుంటే మంచిది. చేనేత బట్ట ఉంటది. జుష్నవా చే చేనేత వాళ్ళు చే నేచింది. అది తీసుకు కోచ్చి మా పాపకి గౌన్లు కుట్టాను.
అవునా బాగున్నాయ
అ బాగున్నాయ్. ఆ మీకు గొర్రెలున్నాయా, మీ మామగారు కాస్తారా ఉన్నయా
ఆ ఉన్నాయి. కాస్తారు.
ఉమ్ మాకు నాలుగు బర్లు ఉన్నాయి.
అహ్ బార్లక్ కాయడానికి ఎవరు వెళ్తారు.
మా మామయ్య వెళ్తారు. మాకు కొంచెం బీడు భూమి ఉంది. రెండు ఎకరాలు దాంట్లోనే బర్రలు మేస్తాయి. పాలిస్తాయి. ఆ ఈ రోజు మా అక్క జొన్న విరుస్తున్నారు. వ్యవసాయం చేస్తారు. కదా మావోల్లు
అవునా మీ అత్తయ్య, మీ మావయ్య వెళ్ళి గా
కూలి పనికి కెల్
ఆ ఆ కూల్ పనికెళ్తారు. మావోళ్లు మా కూడా వ్యవసాయమ్ సాయం ఉంది. అది కవుల్కి ఇచ్చుకుంటాం.
అవునా ఎందుకు మీరే చేసుకోవచ్చు. గద మంచి లాభాలు వస్తాయి.
మకాడ కొంచం వా
వాటర్ లేదా అయ్యో వాటర్ లేపోతే చాలా కష్టం. వాటర్ సర్లే పోతే మంచిగా నీళ్లు నీళ్ళ సౌకర్యం ఉండాలి. చెరువు అవిఇవి ఉంటే మోటర్ ఏషి నీల్ దిశి పంట పండియొచ్చు.
అవును గాని మాకు నీళ్ళ సౌకర్యం బాగా ఉంటది. ఓన్లీ ఒక సీజన్ల్నే వాటర్ కూడా మల్ల ఇంకొస్ సీజన్ కు ఉండవు. ఊమ్ మళ్ళ మాకు దారి కూడా ఉమ్ దారి గూడ సకెం లేదు
ఉమ్ వానాకాలం యాసింగు రెండు పంటలు తీయాలే మంచిగా వానాకాలం యాసింగు
రెండు పంటలకు సరిపోదు కదా ఇంకా మీ బయలు పాలిస్తాయా
ఉమ్ ఆ ఇస్తాయి వాడికదారులకి వా పాలు పోస్తాము వాడికలు పోస్తాము పొద్దున్నే
ఊమ్ ఎన్ని లీటర్లు ఇస్తాయి డైలీ
డైలీ ఒక నాలుగు లీటర్లు ఇస్తాయి మేము, ఒక లీటర్ ఉంచేసుకుంటాం మూడు లీటర్లు వాడుకలు పోస్తాము ఇట్లా మంచి గుంది పాల బిజినెస్ వ్యాపారం. ఆ వ్యాపారం మంచి వ్యాపారం నడిపిచుకోవచ్చు మీ కోళ్ళు బాగున్నట్టు టున్నున్నాయి మీకు
ఆ కోళ్లను
మంచిదే కోళ్ళ వ్యాపారం కూడ పెంచు
ఆ కడక్నాల్ కోళ్ళని పెంచుతున్నాం కడక్నాల్ కోళ్ళని పెంచు తున్నాం
ఆ పెంచండి మంచి లాభము లభం వస్తే చాలు మనకి
హ ఈ ఇది కేజి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుదండి
అవునా అహ్ ఎం మనం మనలాంటోళ్ళు ఇలాంటి పనులు చేయకపోతే ఈ ప్రకృతి అం ప్రకృతిలో అసలు కోళ్ళు బర్లు ఉండే వంట అనేలాగ వస్తది
అవును రాని రాను ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి పిల్లలకు అసలే అంతరించిపోతు త్ కోళ్ళు ఏవి లేకుండా బర్లు గిట్ల
ఆ మనలంటోలు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు ఉమ్ మనం చిన్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తేనే అవి పెరుగుతాయి ఉంటాయి మన ఇంట్లో ఉండడం చాలా మంచిది కోళ్ళు గిట్లా ఎలాంటి బ్యాక్టీరియాని ఇంట్లకి రాక కుండా అవే తింటాయం ట్టా పొడుచుకొని
ఆ ఎటువంటి క్రీములు జమ్స్ గిట్లా రానివవ్ ఉమ్ ఉమ్ అందుకే కోళ్ళలను పెంచుతున్నాం మేం ఊ పశువుల ద్వారా కూడా మీకు పాలను ఉత్పత్తి అయితే మీ స మీకు కూడా చాలా సేఫ్
మంచి ఆరోగ్యం ప్యాకెట్ పాల్ అసలు
పిల్ల కై
మ్మ్ ప్యాకెట్ పాల అసలు తీసుకోకండి మీ కూడా ఎవరైనా బర్లు ఉన్న వాళ్ళ దగ్గరనే పాలు తాగండి మంచిది ఆరోగ్యానికి
ఆ ఆ మే అవ్వే తపిస్తాం ప్యాకెట్ పాలు తీసుకురాం
ప్యాకెట్ పాలంతా కలుషితం అన్ని కలుషితమే అవుతున్నాయి
మ్ నమ్ న్యాచురల్గా బ మంచివి
మీ దగ్గర కోళ్ళ సౌండ్ బాగా వస్తుంది తుంది బాగా కూస్తున్నాయి
ఆ ఫుంజు
ఎన్ని కో మ్ ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకు
ఉంటేయి బానే పది దాక ఉన్నట్టున్నాయి పిల్ల తల్లి కోళ్ళు పుంజులు న ఈ రోజు లేష్నాకాన్ ఏం చేశారు
ఏం చేసాము ఇల్లుకి ఊకి తూడ్చి ఈ పని మొదలు పెట్టి
మ్ ఏం టిఫిన్ చేసారు మార్నింగ్
మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు మాది దోస పెనం కరాబ్ అయితే కొత్తది తీసుకొచ్చ చాను నిన్న మీరు ఎక్కువ చేయరంట కదా టిఫిన్స్
బన్
ఏ ఏమో ఇంకా చేయలేదు ఇడ్లీ పని ఐవయితదని ఈ రుమ ఒక్కజొనిరుస్తున్నరు కదా పనుందనేసి వెళ్ళన్
అంత మార్నింగే పోయినాలే తొందర
మ్ ఏడింటికీ కెళ్తారు కదా మా వోళ్ళు బాయ దగ్గరికి మ్ మ్ ఇంట్లో పని అసలు ఒడవదు తీరదు ఇంత పని మనకి కూడా వాషింగ్ మిషిన్ ఆ చెరి కొంచెం చేసుకుంటాం గాని వాషింగ్ మిషిన్ తెస్తాం అంటున్నారు గాని వద్దు ఇప్పటికాంచీ ఈ వాషింగ్ ని ఏమన్నా పని చేసినప్పుడు మంచిది కాని ఇప్పుడు వద్ద అంటున్నాము
అ దుతో చేసుకుంటేనే మనకి ఎక్సర్సైజ్ అన్ని తీరుల కంఫర్టబుల్గా ఉంటది కదా
ఆ అంత హెల్త్ మంచిగా ఉంటది ఆరోగ్యంగా ఉంటము ఇప్పటి కాంచి మిషన్ ఏమన్నా నేను ఏమన్నా పని చేస్తే వాషింగ్ మిషన్ ఉంటే బెటర్ అనిపిస్తది ఏం పనిలేదు కదా ఇంట్లనే కదా ఉం అలాంటప్పుడు మిషన్ ఎందుకని ఆ మా బావగారు అన్నారంట వాషింగ్ మెషిన్ మా బావగారు అన్నారంట వాషింగ్ మెషిన్ తీసుకొంటామని అయితే వద్దు అని మేం చెప్పినం
ఊహ్మ్
ఉ మీరు మీ అత్తయ్య గారు మంచిగా పని చేస్తారా ఇంట్లో
ఆ ఇద్దరం చేసుకుంటాం మంచిగనే ఉంటాం. తను పనికెల్లేది నేను ఇంట్లో ఉంటా కదా మాకు అంత బర్లను కట్టేసి అంత ప్లేస్ లేదులే అందుకే మేము బర్లను పెంపకం చెయ్యం
సిటీ లాగా అయిపోతుంది ఈ గ్రామాలలో కూడా కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర దగ్గరకి అమ్మేస్తున్నారు ఇల్లులు కడు ఉన్నారు ప్లేసులు లేకుండా చేసుకుంటారు
అన్న మొత్తం అలా బండలు గచ్చ ఫ్లోరింగ్ అది సరిపోతుంది కదా
ఊగి చల్లుతేనే మంచిదంట పెండ వల్ల పెండా చలతేనే బ్యాక్టీరియా రాదంట
ఊమ్ మేము రోజు పొద్దున లేేస్తాం ఊ చల్తాం బయట ఇట్లా
ఊమ్ అట్లే ఉండాలి పెండ మంచి ఇదంట
కానీ ఇగ లోపట మొత్తం బండలు గచుంటది మాది లోపట
ఆ
ఊమ్
మంచి ఉచ్చుల్లుకొని ఈ రోజు కర్రీ చికెన్ చేసాము
ఇకేం చేస్తారు ఎలా చేస్తారు మీరు వంట
మేము మంచిగానే ఇట్లా గ్యాస్ మీద వేస్తాం పొయ్యా మీది గ్యాస ఊహ్మ్ పోయంట పెడుతున్నార అనుకుంట
ఆ పిల్లల కి వా వే నీళ్ళు పెడతా దానిపైన మేము వంట గా మొత్తం గ్యాస్ పైనే ఉమ్.
మేము హీటర్ యూజ్ చేస్తున్నాము కానీ చేయ్యకూడద అం టున్నారు అందరు
హిటర్ వాటర్ పిల్లలకు అసలే మంచివి కాదు వాళ్ళకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ గిట్ల వస్తాయి అన్నీ.
ఏమో ఇంత వరకైతే పిల్లలకి ఏం రాలేదు ఇంకా అవే యూజ్ చేస్ స్తున్నాను పొయ్యి అంటు పెట్టడం చాలా దూరం అయిపోయింది మాది
ఉహు అందుకే మేము పిల్లల కోసమైనా వేడి నీళ్లు పెట్టడానికి పోయి అంటు మీదనే పోయి మీదనే పెడతా వాటర్ ఎప్పుడైనా
ఉమ్ అదే మంచిది ఆరోగ్య
ఆ మనకు గూ కూడా తలమించి చేసిన హెయిర్ ఫాల్ కాదు పోయి నీళ్ళు అయి
అవునా జుట్టు ఊడకుండా ఉంటదా
చన్నీలైయితే మన బాడీకి మన హెయిర్ కూడా చాలా మంచిది కాదు ఉ
సరే అండి ఇంకో కాల్లో మాట్లా పడుకుందాం
ఆ ఓకే అండి సరే